హలో
విన్పిస్థిందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం చేస్తాలేదు కూర్చొని ఉన్నా తిన్నారా
తినలేదు మీరు తిన్
అ తిన్నమండీ
హలో
ఆ హలో వినిపిస్తలేదా హలో
ఆ విన్పిస్తుందా
ఆ అనిపిస్తుంది అండి తిన్నారా
హలో
హలో
మీ వాయిస్ కరెక్ట్గా వినిపిస్తలేదు
నాకైతే క్లియర్గా వినిపిస్తుంది నీకు వినిపిస్తా ఇప్పుడు హలో